హలో ఆ సిస్టర్ ఆ వినిపిస్తాంది సిస్టర్ ఏం చేస్తా అన్నారు
ఏం చేయలేదు మా తినేసి ఎలా తిరుగుతు త కింగ్ యూ తిన్నాను మీరు తిన్నారా
ఆ ఇంకా లేదు తినాలి
ఇంకా తినలేదా
ఆహా తిన్నలేదు పిన్ని ఇంకా రాలేదు
ఆ ఏంటి ఆ పిన్ని ఇంకా రాలేదా
ఆ పిన్ని ఇంకా రాలేదు
ఆ
వస్తే తింటా లేదంటే కాల్ చేసి ఇంక రాదంటే తినేద్దామని వెయిట్ చేస్తా ఉన్నా
అవునా నేను తినేసి వాకింగ్ చేస్తా ఉన్నా ఉ వాషింగ్ మిషన్ లో బట్టలు ఆరేసాను
ఉ
సో అందుకని
ఓకే పిల్లలు నిద్రపోయారా
పిల్లలు ఇంకా పడుకోలేదు ఉండారు మెలుకువతోనే ఉండారు
ఉ పిల్లలు తిన్నారా
ఊ తిన్నా సిస్టర్ తినేసి ఇంక వాళ్ళని రిలాక్స్ చెప్పించాలి కదా కాసేపు అని చెప్పేసి
ఆ
యూ
ఓకే అన్నయ్య వచ్చేశారా వర్క్ నుంచి హలో
ఆ హలో వినిపిస్తుందా ఆ వచ్చారు వచ్చారు మా వచ్చారు తిన్నారు తను అట్లా వాకింగ్ చేస్తూ ఉన్నారు రు నేను ఇట్లా ఇ వాకింగ్ చేస్తు ఉన్నాను ఇద్దరం వాకింగ్ చేస్తూ అట్లా తనల నేను ఇట్లా పైకొచ్చా